హలో
హలో
ఏం చేస్తున్నవ్
అ
హలో హలో
హలో
ఆ
ఇప్పుడైనా నా స్నేహితురాతో మాట్లాడాను
అవునా అందుకే చేయలేదు వాళ్ళు అని మేమే చేసినాం
హ్మ్
ఏం మాట్లాడరు మీ స్నేహితులతో
హ్మ్ ఏదో పుస్తకం వివరాలు అడిగింది
హ్మ్ ఇంగ ఏంది
పుస్తకం వివరాలు
పుస్తకం వివరాలా
ఉ
అ చెప్పినారా మీరు
హ్మ్ చెప్పినినండి
అ ఏ పుస్తకం
పుస్తకం పుస్తకం ధర్వాజ ఎవరు
హ్మ్
అలా కథ సారాంశం చెప్పాను
హ్మ్ హు
హ్మ్
కొంచం తలనొప్పిగా ఉంది ఈ రోజు నాకు
ఉ ఏదైనా మీ స్నేహితుల గురించి చెప్పండి కొంచం
ఏం చెప్పాలి
మీ స్నేహితులో గురించి చెప్పండి
స్నేహితుడు గురించా
హ్మ్ స్నేహితుల గురిం
స్నేహితుల గురించా
హ్మ్
మాకు స్నేహితులు ఉన్నారు కొన్ వాళ్ళ వాళ్ళ పనిలో బిజీ ఉన్నారు అందరు స్కూల్ మేట్స్ ఉన్నారు కాలేజ్ మేట్స్ ఉన్నారు ఎవరు కావాలి మీకు
ఎవరో ఒకరికి మీ మీకి ఇష్టమైన వ్యక్తుల గురి
నాకు ఇష్టమైన వ్యక్తులు ఉన్నరండి స్కూల్ మేట్ లో ఉన్నారు కాలేజ్ లో ఉన్నారు డు
హ
హ్మ్
హ్మ్
పర్లేదండి మంచి వాళ్ళు బాగా మర్యాదస్తారు
అ
హ్మ్ బా బా ఖర్చేస్తారు నేను డబ్బులు డబ్బుల విషయాల్లో గానీ బా పెడతారు
ఉహు
ఇంక పర్లేదండి మెర్చుకోవచ్చు
వారంటే టెన్త్ నుంచి వచ్చిన వాళ్లే
టెన్త్
టెన్త్ నుంచి ఉన్న వాళ్ళా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళ
టెన్త్ నుంచిగాదు ఇప్పుడు ఉన్న వాళ్ళుగునా పర్లేదు బానే ఉన్నారు అ
హ్మ్మ్ ఇంకేంటండి ఏదైనా చెప్పండి
అ ఆ మా స్నేహితురాలు ఒక ఒక ఆమె ఉండేదండి
హ్మ్మ్
ఉ నాతో డబ్బులు లేనప్పుడల్లా వేసేది
ఉహు
ఉమ్ నాకు టి టీ తాగే అలవాటు అండి నాకు ఎక్కువగా టీ తాగేది అడిగితే నా నాకు కాల్ ఇలా డబ్బులు లేవు నాకు వెయ్యి అది అంటే వేసేది ప్రతిసారి వేసేది
ఉహు
చాలా మంచిది ఆమె
అవునా అండి
ఆ
అవునా అండి
ఉమ్
కాదండి మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి
ప్రేమ అంటే నా దృష్టిలో ఏంట
ఉమ్
అండర్స్టాడింగు సాక్రిఫైస్
ఉ
ఇంకా చానా ఉంటాయండి
చెప్పండి
ఇంకా పై మాటల్లో చెప్పినా అంతే అన్నీ అండి హ్యాపీనెస్ ఉండాలి సాడ్ ఉండాలి అల్లరే ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ ఉంటానే ప్రేమ
ఉహు
ఏదో రిస్ట్రిక్ట్ గా ఉండి అలా ఉండు ఇలా ఉండు అంత సీనే లేదు మంచి ఉండాలి ఒకరంటే ఒకరు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్
మీరు ఒక అమ్మాయిలో ముఖ్యంగా గమనించే ఐదు విషయాలు చెప్పండి
ఫస్ట్ ఎప్పు ఎవరికైనా గాని చూడగానే నచ్చేది ఏంటండి అందం అందం చూస్తారు అఫ్ కోర్స్ అందరు చూస్తారనుకో ఫస్ట్ చూసేది అందం కానే నేను అలా కాదండి నేను అందం చూడను ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ చూస్తాను అంటే మంచిగా ఉందా వాళ్ళ క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఒకే ఒక ఆప్షన్ పడింది అని చూస్తా నెక్స్ట్ చూస్తానండి ఫస్ట్ పద్ధతిగా ఉందా ఎలా ఉంది మోడ్రన్ ఉందా ఎలా ఉందా అని చూస్సాం పద్ధతిగా ఉందా మళ్ళీ డబల్ టిక్ గొడతాం.
ఉమ్
ఇంగ తర్వాత పెద్దల్తో ఎలా ఉన్నారు ఎలా మాట్లాడతారు? మాతో ఎలా మాట్లాడతారు ఎలా బిహేవ్ చేస్తారు అన్ని గమనిస్తాం కదా
ఉమ్
అప్పుడు మళ్ళీ టిక్కు పడతాయి ఇంకా అలా టిక్కు పడన వీళ్ళు పర్ఫెక్ట్ వీళ్లు ఓకే వీళ్లు ఫిక్స్ అయినప్పుడు ఉమ్ అప్పుడు ఇంగ మేమాగము మండి ఇంగ చెపేస్తాము అంతే మా మ సులో మాట
ఊహు
ఉమ్
మీ మీరు మీరు ప్రేమించారండి ఎవర్నైనా ఒక అమ్మాయి నైనా
అవునండి ప్రేమించానండి
ఎంత బంతరండి
ఆ అండి
ఎంత మందిని అండి
ఎంత
ఎంత మందినండి
ఎంత మందినేటండి సిన్సియర్గా ప్రేమించింది ఒక్కర్నే అండి
అవునా అండి
చాలా డెప్త్ లో వెళ్ళిపోయానండి ఆ చిన్నప్పట్లో ర ఇది ఏందండి ఊరికే వన్ సైడెడ్ అండి అంతే అండి
అవునా
ఉమ్ ఇప్పట్లో కొంచం వే ఒక అమ్మాయి వే అండి ఆ అమ్మాయి కాదండి ఆ అమ్మాయి స్కూల్ మేట్ అండి ఆమె నా నా సీనియర్ కానీ అంత ఎక్కువగా ఏం లేదండి మాది జస్ట్ నాదే అండి ఊరికే నేనే ఫీల్ అయినా అంటే అంతకు మించి ఏం లేదండి అక్కడ ఉమ్ మొత్తం మొత్తం ఏమన్నా అంటే మా కాలేజ్ లో అండి ఫుల్ నాకు అమ్మాయిని చాలా ఆడ్కోరుగా ప్రేమించా.
ఉమ్ మరి అమ్మ ఒప్పుకుందా అం
ఆ
మరి ఆ అమ్మాయి ఒప్పుకుందా అండి.
ఒప్పుకుంటదండి కొన్ని కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటదండి ఆమె
ఊహు
ఎందుకు ఇలా అంటే ఏందండి ఆన్సర్ చెప్తాది. సరే మనం తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అందుకే మేము మాట్లో ఊరికే ఉంటున్నాం తనకి నాకు కొన్ని ఉన్నాయండి తనకి ఇది కావాలి అంటుంది అది నేను ఇవ్వలేను. ఆమె ఇవ్వోచ్చు కానీ ఆమె కూడా కొన్ని ఇవ్వలేను అంటది. ఆమె అనుకుంటే అన్నీ ఐతాయ్ చెప్పాలి అంటే కానీ ఆమెనే కొంచ్ కొంచెం ఆలోచిస్తా ఉంది ఇంగా సరేని ఆ
వెనకడుగు వేస్తుందా అండి
అంటే
వెనకడుగు వేస్తుందా మీరు అడిగింది ఇవ్వడానికి
ఏమైంది వెనకడే ఏం లేదు ఆమె అనుకునిందంటే ఒక ఒక ఒక సెకండ్ పటదు అదేం పెద్ద పని కాదు నువ్వే అనుకోవాలి అంతే
ఉ
ఉ
ఉ ఇచ్చిండు మరి నాకుఎల
ఆ
ఒప్పించండి మరి మీ పిల్లని
మాపిల్ల ని చూడండి నేన్ను నా ప్రయత్నం నేను చేసానండి నా బెస్ట్ నేను ఇచ్చేసిన నా బెస్ట్ నేను ఇంకా ఇస్తూనే ఉన్నా ఇంకా తన ఇష్టం అండి ఒప్పుకుంటాందో ఏందో తనే ఆలోచించాలి ఇంకా నేను ఎంత వరకు చెప్తానండి చాలా చెప్పేసిన ఆల్రెడీ ఇకా చెప్తే చెప్ చెప్పకూడదండి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఇంక ఏంటి ఎందుకు ఏంటి అని ప్రతిసారి చెప్తది ఎందుకండి ప్రేమ అవుద్ది వాళ్ళకి కావలి వాళ్ళకి కావాలి ఈ మనిషి ఉండాలని ఉండాలి కదండి
ఉ
అలా ఉన్నప్పుడు ప్రేమ గట్టిగా ఉంటదండి అంత మనం చెప్పినప్పుడు అప్పుడఅంతే వస్తా లేకపోతే లేదు నన్న ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మాత్రమే ఉంటా తర్వాత నేను ఖాళీగా ఉన్నప్పుడు ఉండను అంటే అది కాదండి డబ్బు ఉ అన్ని టైమ్ లో ఉండాలండి అది వాళ్ళకి మనసులో నుంచి రావాలండి ఏ సిచ్యువేషన్ ఉన్నా ఉండగలను అని
ఉ
ఆమె ఇవన్నీ ఆలోచించలేదేమండి ఆమె ఆలోచనలంతా వేరు
ఉ
ఆమె ఉంటాది ఏ సిచ్యువేషన్న ఉంటాది లేదంటలే నేను ఆమె ఆలోచన కొంచెం అతి ఆలోచన లేండి
ఉ
ఏందో అ వాళ్ళ మైండ్ అలా కుదిరిపోయింది ఏం చేద్దాం మరి
ఉ హు
ఏమన్నా అటే చెప్పిన మాట విండ్రు వాళ్ళకి నచ్చంది చేస్తారు అలా కాదు ఇలా అంటే లేదు నీకేం తెలుసు అంటారు మళ్ళీ ఏం చేస్తారు చెప్పిన మాట ఏంట్రా మధ్యలో ఏదో ఒక చేసుకుంటారు చేసుకుంటారు తర్వాత ఏమని చెప్పడానికి పోతే ఇవి చెప్పాకు అంటారు ఇంకేం ఏంటే మాట్లాడేది అన్ని వాళ్ళే మాట్లాడతారు మధ్యలో ఊరికే ఊరుకోవాలి గమ్మున
ఉ హు సరేనండి బాయండి
ఎందుకండి అప్పుడే పెట్టేస్తున్నారు
అవునండి నిద్ర వచ్చేస్తుంది
అవునా అండి
ఉ
సరే సరే అండి కొంచెం చూసుకోండి
ఏం చేసుకోలండి